హలో హాయ్ అండి ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరు బాగున్నారా
ఉ బాగున్నామండి ఏం చేస్తున్నారు నే పిల్లల కన్నా నేను పిల్లలకు అన్నం తినిపిస్తున్నాము అండి
ఉహు ఫీవర్ తగ్గిందా అండి పాపకి
పాప ఫీవర్ ఉంది అలాగే తగ్గలేదండి ఇంకా అలాగే ఉంది
హాస్పిటల్ లో చూయించా పోయారు
చూయించలేదు ఇంకా చూయించాలండి పాప టాబ్లెట్స్ సిర చియూస్ చేస్తున్నా తగ్గుతదేమో అని చూస్తున్నాను అ తగ్గాక తగ్గకపోతే తీసుకెళ్తా అని చూస్తున్న
అవునా
ఉని
ఇంకా హా ఇంకా లేదండి తినాలి
ఏంటి స్పెషల్ ఈ రోజు ఏం
స్పెషల్ ఏం లేదు ఆలుగడ్డ టమాటా
ఎందు ఫిరాదు రంజాన్ ఫెస్టివల్ అంతే ముస్లిమ్స్ కైనా మనం కూడా సెలబ్రేట్ చేసు
చేసుకోవాలి గాని ఇంకా నాకు వీలు పడలేదు ఇక చేయలేదు మా ఇంటి దగ్ గర ఆ ఉన్నారనమాట ముస్లిమ్స్ వాళ్ళు షీర్ కుర్మా ఉంటది కదా
అవునండి
ఉ అది తీసుకొచ్చి ఇచ్చారు పొద్దున
పిల్లలు ఎలా ఉన్నారు
బానే ఉన్నారండి
ఏం చేస్తున్నారు అని పిల్లలు
ఏం లేదండి ఇంకా చిన్న అమ్మాయి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళింది పక్కనే
ఓకే పెద్ద పాప ఏం చేస్తుంది
పెద్ద పాప మొబైల్ ఎప్పుడు ఇస్తారా అని వెయిట్ చేసు
మొబైల్ గురించి ఆ
ఆ
ఏంటిది అంత ఇది ఏ బాగా
ఉ
ఏం చేసినారు ఈరోజు ఏం వండినారు వంట ఈ రోజు ఏం వంట చేశారండి
ఆలుగడ్డ టమాటా అండి మీరు ఏం చేసారు
పాలకూర పప్పు నిన్న నైట్ చికెన్ చేసినాము అదే ఉంది ఇంకా పిల్లలకి ఫీవర్ వచ్చింది అంటే మమ్మీ